హాయ్ అండి హలో వినిపిస్తుందా హాయ్ హాయ్ ఎలా ఉన్నారు
బాగున్నాండి మీరండి
మేము కూడా బాగానే ఉన్నామండి
మీ వాయిస్ బాగా చాలా బాగుందండి
అవునండి సో థ్యాంక్ యూ అండి అంటే పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుందా భయంకరంగుందా
ఆ హే పర్లేదండి క్యూట్ గా ఉంది
ఆహా అంటే చిన్నగా వస్తుందా వాయిసు
ఆ లేదండి నార్మల్ మీడియం అటు చిన్నవి కాదు మరి పెద్ద కాదు పర్లే
అంటే మరి పెద్దళ్ళ లెక్క వస్తుందా మరి చిన్న పిల్ల లెక్క వస్తుందా
చిన్నగా నా తెలిసినంత వరకంటే క్యూట్కి వస్తుందండి నిజంగా
అంతేనా ఆహ అంకులు ఇంతవరకు చేయాల ఫోనే చేయలేదు మరి ఎప్పుడు చేద్దాం అనుకుంటల్లో
ఇగా జన్మ కి వేసినట్టే కదాండి
ఏంటిది
జెన్మకి గీడిచినట్టే కదాండి అంటే ఇ ఇడిసీ పెట్టినట్టే ఆర్దం
ఆహా జన్మకేసివెసినట్ట అంతేయి ఉంటే న ద దగ్గర ఉంటనే నేను చూసుకుంటా
ఆ అది మీకు తెలుసు కదండి కొత్తగా చెప్పాను
ఎప్పుడు అట్లనే ఉండదు కదా పిల్లలు పెద్దగా అయితేనే ఉన్నారు
కానీ అది మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలండి ఇట్లా
ఉన్నడసలు
ఏమండి చూ అట్ ఎళ్ల్ళలేదు ఇంత ముందు మీన్ అక్కడ అక్కడ ఒక అతని ఫోన్ చేసాడు దొమ్మ రోళుగాని ఎత్తలేదండి నే నేను ఇంత ముందు
ఆహా ఓకే ఓకే దొమ్మరోడు
అట్లా
ఆహా ఎందుకంటా అంది దొమ్మరోడు కాల్ చేసాడు
ఏం పనిలేదండి ఏం చెయని చెప్పండి ఇక ఆ కొంప కాడికి పోతే కొంప ఒకటే ఎవరో అస్తరండి
గోడవాయందా
ఆ అదే ఒక పిచ్చిదిన్నది అంటే ఇంకో పిచ్చిది వచ్చిందండి
ఆహా పెద్దదా
ఆ ఏం చెప్పారండి వాళ్ళున్న కాయ కాయ కొరుక్కుంట వాళ్ అంటే ఓరుకు అంటే వాళ్ళు మాట్లాడుకున్న ఓరుకున్నట్టటు ఉంటది తిట్టుకున్నట్టటే ఉంటది ఆ వాళ్ళ వాయిస్ అట్లే అండి
ఉహ దొమ్మ రోల్లు అంటేనే అట్లుంటారు కదా
ఇటు మూలకు ఒకడు ఉన్నాడు మూల మా ఇంటి మూలకోడు ఉన్నాడు
ఇటు మూలకచ్చేసి
ఇంకా ఎవడు అండి అసలోడు కసి మధ్యలో తగ్గిందిలే గాని మా ఇంటి పక్కన ఒంకటి
ఆహా వాళ్ళ ఇంకా పెద్ద పిచ్చి
ఇని ఇని చవట్లా వాప ప్రశ్
అంతేనా
ఆ డైలీ డైలీ త్రీ షోస్ నడుస్తే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒక సార్ బ్రేకు సిక్స్ టు మ ఎయిట్ వరక్ వస్తే మళ్ళా మళ్ళా బ్రేక్లా అదే సప్పర్ డిన్నర్ కి
మీ పిన్ని వచ్చిందా వవాల్కి
రాలేదండి బాబాయ్ బాబాయ్కి మంచిగా లే ఎదుకుంటే హాస్పిటల్కి వెళ్ళారు ఆ
ఊర్లో ఉన్న పిన్ని
ఊర్లో ఇంకేవళన్నా చెన్నై పిన్న
న పిని కాదు మాయంటికి
రాలే రాలే అండి బిస్రలే
ఆ పండకు పిలవలేద
ఏమో అండి వాళ్ళ
కనిపిలాసల ఇంటికాల
లేదు లేదు కనిపయలే వచ్చిందో మరి విన్నాం కానీ కనిపి యలే
ఉహు మా బిడ్డొస్తందిలే నువ్ పోయినా అన్నాన్ని
ఉ నా తెలిసి వచ్చా ఉంటుది ఆ కూడాడ ఎట్ంటంది అలాంగలే అ రాత్రి అచ్చ పడకుడా ఉహు ఒత్తిన పోవే నీ అవ్వ సవ కొట్టకు నువనానా ఏంటి ఆ మూసాల బుగబేటు బుగబేటు లోపడ్కి కొతు వయర్త్తు అ అండి ఆయనకుషవు లేనవాడు ఆ ఇది నా మర్చిపోయినా పెట్టలేదు మమ్మీ వాళ్ళు దేవం కాడికి వెళ్ళారు అయో మనకిట్లలేదు ఏం చేయాలి న మచ అందరం ఇద్దరని తమ్ము నేను ఉన్నాం కాట్టి వెళ్ళిపోయి పడుకున్నాం డైరెక్ట్
ఏ నువ్వు ఎటు పోతున్నా గేడు తీసినా
పో జరతడి సిటీలా అండి జగత ఏం జాగ్రత్త ఆటు ఇటు చూడకుండా వాళ్ళ ఏలానా పోతే
వమ్మో ఏం లేదు
ఈ బలగదు
గుడు రాను నేను ఎక్కడ పోలేను ఇక
ఆ ఈ బలగాద ఆడికొ వచ్చి చేసలే
ఇక్కడికి వచ్చానా
ఆ మల
ఆ ఉఊర్కో చినంగ్ కూడా ఆగరు
లేదు లేదు అక్కడికి అక్కడికి వస్తాం అందరం
ఆ కట్టా కట్కొ వస్తారా
మళ చిన్నని గవన్నాతే ఉఊర్కుతుడ
ఆహా
పెద్దన్న కూడా ఒత్తలే పాపం వాడేం చేసిండో కానీ
ఉహూ మొన్న రీసెంట్ గా కూడా అదే గొడవ తెలుసా మా ఇద్దరిది
ఎందుకండి
ఉమ్ నువ్వు పెద్దోన్ని పెద్దొన్ని చూడవు చిన్నొన్నే చూస్తావు ఎక్కువ దేనికి ఎందుకు అని లేదు నేను చూస్ నేను చూస్తా కానీ నీకు అర్ధం కాదట్లా అనేసి అంటాడు
ఏం అర్థం కాదు ఇప్పుడు
ఉమ్ చూస్తుంటే తెలవదా నీనొక్కదా స నీక్కదని తప్పమేం తీసుకుంటా చుట్టూ మీ అమ్మ ఎన్ని సార్లు అన్నది వాళ్ళు ఎన్ని సార్లు వీళ్ళు ఎన్ని సార్లు అన్నారు అని నేను అన్న వాళ్ళకు కూడా అట్లనే అర్థమయితుందేమో వీళ్ళ లెక్కనే వాళ్ళు అర్థం చేసుకుంటున్న రేమో అంటుంది
ఉహుహు ఇష్టం ఉందా లేదా
ఉమ్ నేను అదే ఇష్టం లేనిదే పిల్లల ఏంటిది
మీరు నువ్వు
నాది నేను చానా సార్లు అడిగినా
ఉమ్ తిన్నావా
కుంట పిల్లలను ఎందుగంట అనేసి అంటారు
ఏదో చెయ్యాలి కదా ఆ టైం కన్నట్టు చేసిన అన్నది
ఉమ్ నేను అట్లనే అన్న చానా సార్లు
ఉమ్
ఉమ్ అంటే అట్లా ఉంటాదా అట్లా వదిలేసుకున్నటోన్ని అయితే ఎప్పుడు వదిలేసుకునే నాకు అవసరమా పెద్ద మ డబ్బులు పెట్టి మరి మాట్లాడుకొని తీసుకొచ్చుకునుడు అదే అనేసి అన్నాడు ఓకేలే ఏదైతే ఏంటి మనం మంచిగ ఉంటే హ్యాపీ కదా ఉమ్ అంతే అట్నే అనుకున్నావు కొండి ఇగ
ఉమ్
ఉమ్ ఇంకా
చెప్పాలా ఆ
ఏదో
చెప్పాలండి ఇంకా ఉమ్
ఆ అదేదో ఒట్లల పోడదా ఫోన్ మాట్లాడతాండా ఇంకా
ఎవరు
దొమ్మరోడు
దొమ్మరోడు అదే ఏమైందని అడిగినా మీరు మ్యారేజ్ చేసుకుంటార అని అన్న మ మళ్ళా చేసుకుంటారు మరి ఆమె నేనా ఇంకెవరైనా అని అడిగినా ఏ లేదు రా ఆమె నే అంటారు మరి ఇన్నిరోజులు ఏమైంది అంటే పిచ్చిరా పిచ్చి మెంటల్ అంట మెంటల్ అంట మళ్ళ పెళ్ళి అయినాక మరి విడిచిపెట్టి పోయి జిండలుగా పోయిందండి అప్పుడు అప్పుడు పిచ్చే అంటావా అన్నా నవ్వుతాండు హెహేహీ అని నవ్వుతాండు
నీ ఏ నీ సోకు
ఉమ్
ఉమ్ చేసుకుంటుంది నమ్మకమే అది మోసం చేస్తుంది అని
ఏహే వీనీ కాడ మొత్తం పైసలు! ! ! ! ! ! ! ! ! !
ఉమ్ అదే జస్ట్ టైమ్ పాస్ కి దానికి
అర్దమైతలేదు
ఏదో కొంచెం అమాయికుడు కొంచం ఎడ్డీ ఎవరు ఏం చెప్తే అదే నమ్ముతారు క్లియర్గ
వాళ్ళతోటి ఇది మాట్లాడాలి మాట్లాడొద్దు అదంతా తెలియదు
అంతేకదా
కానీ కకుళ్ళు ఉంటుంది అనేసి అంటున్నాడు మామయ్య కానీ నాకు కూడా అది డౌటే చెప్పలే ఉంటుంది
మస్
ఆ కుల్ ఉంటది లే కాని కాకపోతే కొంచెం ఎవరు ఉన్నాయని చెప్తే అది చేస్తాడు కానీ కొంచెం బెనిఫిట్స్
పని పని ఎట్లా అంటే పని చేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పని కావాలి మనకు కాకపోతే ఏంటంటే ఇక గుబల్ గుణం
అంతే మళ్ళా ఊకే అమ్మాయిలే కలుగుతా ఉంట
గలుగుస్తాంటడు ఇక్కడ మాట్లాడ తెలిదు అంత ఆగవా
అది నచ్చదు ఎప్పుడు వినాయక చవితి అప్పుడు చెట్లు అలిగి అలిగి పోతా ఉంటాడు ఊకే
అ చ చూ చూసి
హు
కానీ ఆయన మరి మద్దాన్ని ఆయన మాటలు ఆయన మనిషి ఉన్నప్పుడుతరు మనిషిన్నప్పుడుతరు చెడు ఎప్పుడు చాలా చాలా సార్లు చెప్పిడు
ఉ ఇవ
మీకు పర్సన కాల్లో చెప్తలేండి ఇంకోటి విషయంగాని
బాకీ మీద వేసుకుండు బాకీటు మీద వేసుకున్నట్టున్నాడు కాల్ మీదన చేయి మీదనో
అయ్యో
నందుకే ఏడుస్తంది ఆ
తిడుతుంది మరి నువ్వు ఏంప్స్తాను ఆ మెంటల్ దాన ఫోన్ మాట్లాడకట్టి వ ఫోర్ కూడ
అ తను కూడా ఉన్నది పక్కనే బేరే అక్కతోటి మాట్లాడుతాంది ఇళ్ల మాట్డతారు ఆడుకుంటడా ఆడుకుంటా బ్ ఇట్ ఎతేసి ఒక్క కాడు ఉంటాడుడది ఇప్పటిక ఎన్ని తీసుకోవండి తెలుసా అక్కడికి చాలా బట్ట పోయిడి ఆడేస్తుండు ఆడుతా ఉన్నాడు
అయ్యో
మంది పెట్టుకో యిట్ మంట్ పెట్కోపో అయిట్ మిట్ పెట్టుకోప్పు హయిట్మెంట్ పెట్టుకోపో అవునా నువ్వేం చేస్తున్నా బాకీట్లో ఎత్తుంటే చూడవ హు
ఉ
ఎన్ని అయిపోయానాయి ఇప్పటికి
ఓకే నెక్స్ట్ జేయి ఓపన్నే ఉంటా